ఆ అన్నా ఏం చేస్తున్నావ్
హలో
ఆ ఏం చేస్తున్నావు
ఆ ఏం చేయలేక కాళీగానే ఉన్నా ఏం చేస్తున్నావ్ బాగున్నావ
ఆ బాగున్నాను బాగున్నావా నువ్వు
ఉ ఏం జేశారు సండే స్పెషల్
అండే స్పెషల్ ఏం లేదు మేము సత్యనారాయణ వ్రతం చేసిన కావటి నాన్ వెజ్ తినకూడదు
ఆహా ఆవునవునవు
అందుకు మశ్రుమ్స్ చి
నువ్వు ఏం చేసినావ్ టుడే
రొటె అది జొన్న రొట్టె నాటు కోడి
ఓహో నాటుకోడి ఇక్కడ దొరకవు నాటుకోడి తక్కువ
దొరుకుతుంది
ఊ ఎట్లా చేస్తారు మీరు నట్టుకోడీ
ఉ
ఎట్లా చేస్తారు మీరు చెప్
తరు ఊ మాములే కంత్రీ తెచ్చుకున్న త
ఆ అంటే కోడి తెచ్చుకుంటారా లేదంటే అక్కడే రెడీ అయియండది తెచ్చుకుంటారా హలో
టైం వేసుకు అది ఆ నీది నిపురాడం లేద అక్క కొంచెం స్లోగా వస్తుంది ఇంకా మసాలాకి తెలిసినవి కదా ఆనియను ఉ ఇంకా తెల్లవాయులు ఇ ఇ కొబ్బర అది కొత్మీరా ఇవేన్ని అలమో ఇవన్నీ కో వేసుకుంటాము అవన్నీ నా ఏదనా పేస్ట్ చేసుకొని పెట్టుకొని ఇంకా ఒక బాంలు వేసుకొని అని తర్వాత పెట్టుకొని మసాలా అన్నీ వేసేసి ఇంకా చేయడమ్మా
ఓకే
ఒ సైల అన్స్ గా ఉండి అందరితోను పెట్టుకుంది ఇగ రాగి సంగటి బాగుంటుంది
కే అంటే రొట్టి కూడా వస్తుందా నీకు పుచ్చేసకి
ఆ వస్తుంది అక్క
నాకు నార్మల్ ఇది రాదు కానీ వెజిటబుల్స్ ఇగ అన్ని వేస్తాం కదా అక్కి రొట్టి అంటారు ఆ అది చేస్తాను
ఉంహు అవి అంటే ఆయిల్ వేస్తావా ఓన్లీ ప్యాన్ మీద వేసి కొంచెం ఆయిల్ వేస్తావా.
ఆయిలేం లేదు నార్మల్ రొట్టికి వా ఎట్లా అద్ద పెడతు తము అట్లానే ఉంటుంది సామే ఆయిల్ వేస్తారు కానీ నేను ఆయిల్ వేయకుండా వాటర్ వేస్ట్ చేసది
ఆహా అవు అ
మష్రూమ్స్ తింటారా మీరు
తింటాం అక్క నాన్ వెెజ్ తిన టై లో మష్రూమ్ తెచ్చుకొని తింటాము లేదంటే మాములుప్పుడైనా కాని తింటాము చేసుకొని
అవునలే ఎళ చేస్తావు చెప్పు మష్రూమ్
మీదే చికన ఎట్లా చేసుకుంటామో అవి కూడా అలానే చేస్తాను అక్క నేనుతే శేషగా ఏం చేయ్యను ఇదే ఐటమ్స్ చేస్తాను
ఆ
ఏమంటే మళ్ళీ కొంతమంది జీడిపప్పు వేస్తారు ఆ జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ వస్తుంది కానీ టేస్ట్ అనేది తీయేక వస్తుంది.
ఆ
అది వేడిగా ఉండగానే తినాలి మళ్ళీ చల్లగా తర్వా చల్లగా అయితేనా తీయకుంటుంది అవును ఆ కడుక్కోవాలి మట్టి అందుకుంటాయా అవునవును. ఉ
ఆ బ్యాళ్ళు తెల్లగడ్డలో అంటారు వ మామూలే కారము ధనియా పౌడరు అవి వేసుకొని మిక్సీకి వేసేసుకుంటాము
ఆ
కొత్తిమీర ఏమి వేయమో మిరియాలు ఎక్కువ ఉంటుంది కారం కంటే అంతా మిక్సీకి వేసేస్త కొని మష్రూమ్స్ క్లీన్ చేసేసిండేవి బాండ్లి తిరుబత పెట్టేసి బాంలీ క్కేసేసి ఆ మసాలా దాంట్లో కేసెస్ ఉడ్డుకిస్తామంత.
అది ఎక్కువ టైం తీసుకోదు తక్కువ టై లోనే ఉడికిపోతుంది మష్రూమ్
ఆ
అయితే మనం అది చేసే అది మనం చెస్ చే చేసే వాడని బట్టి వస్తుంది టేస్ట్ కూడా
ఆ కన్సిస్టెన్సీ వస్తుంది
హ్ మన వాటర్ని మనం వే వేసే ఆ వే ఏంట ర రెమిడీస్ అ వేసే దాన్ని బట్టి అది టేస్ట్ అనేది వస్తుంది లేదంటేనా ఎక్కువ వేసినా కొన్ని తీయగా అనిపిస్తుంది తీయగుంటే తినాలనిపించింది అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది అది రోటీ లోకి పరో అది రోట్ టీలోకి పరాటలోకి పులకాలోకి అందులోకి బాగుంటుంది చపాతికానీ సంగటికి అయినా బాగుంటుంది అన్నం రైస్ లోకి కన్నా బా వాట్లుగాయితే బావుంటుంది అవి కొనుక్కొచ్చుకునే దానికన్నా అంటే వానల కాలంలో
ఆ అవునవును దొరుకుతాయి అంట నాకే తెలీదు మాస్ సైడ్ నేను ఆంధ్రనే కానీ ఇప్పుడు ఉండేది కర్ణాటక మేము తీసుకుని వెళ్ళలేది. కువ వస్తాయింట నెల మీద కూడా వర్షావకాలంలో మేం తీసుకునేది లేదు చే హుండీ లేదు అంటే మా అమ్మోళ్లు అప్పుడు చేస్తాన్న మా అమ్మోళ్లు వాళ్ళ అమ్మోళ్లు ఇంట్ల్ చెస్ అవును అంట అప్పుడు ఇక్కడ వచ్చేసి చేసింది లేదు ఎప్పుడు నేను ఇక్కడ మ్యారేజ్ నాకు ఇక్కడ వచ్చేసి నాకు కర్ణాటక ఇక్కడ కూడా చేసింద్ టూ టైమ్స్ సేమ్ నువ్వు చెప్పినట్లే వర్షా కాలంలో దొరికిండేవి
హు అవి టేస్ట్ బాగుంటది అంటే అవి నాచురల్ గా వచ్చినటివి ఇవి అంటే పెంచినవి ఇవి మామూలుగా
అవునవును
కానీ వీటికి ఎప్పుడో తెచ్చి అంటే ప్యాక్ చేసి ఐస్ ఆ ఫ్రిడ్జ్ లో అందుకు పెట్టి పెడతారు అవి అప్పుటికప్పుడు పండుతాయా చేసుకొని తింటాము.
అవును నేలలో వచ్చేవి నాచురల్వి అవి కూడా కొన్ని చెడ పోతాయంట నెలో వచ్చిినవి టుడే వచ్చిండేవి టుడేనే తీసుకోవాలంట మళ్ళా టుమారో తీసుకునే వచ్చేసరికి కిందకి పురుగులు సంథింగ్ వచ్చ
నీకు అంత టుమారో వరకు అవి ఉండవు ఆ ఇప్పుడు కూడా లేస్తాయంటే ఎప్పుడుక అవి కాళీ అయిపోతాయి ఎప్పటికిప్పుడువి కాలీ అయిపోతాయి వచ్చినాయ నా నకు
ఆ నేను చూసిినలే అంత గమని చ్చినలేదు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాక గమనించినంటే నేలల్లో వస్తే ఇది మంచిదా ఇది వెళ్ళిపోయిండే మష్రూమా అని ఇక్కడ వచ్చిన నాకు తెలుసుకుండది నేను
అది వాహనాలు పడే టై లో ఊరు ములుక్ అనేది భూముల నుంచి లేస్తందిన్నమాట పుట్టగొడుగులు ఉరుములకు లేస్తాయి అవి నీకు పండినటిగా పండించినటివి కాదు విత్తనాలు మందులు అవి లేదు అయ వాడంతట అవి వచ్చినాడు కాబట్టి నీకు టేస్ట్ కూడా బాగుంటుంది నీకు దాంతో కల్తీ ఉంట అనేది కూడా ఉండదు నీకు
అవునవును
ఇవి తెచ్చుకున్నటి ఎప్పుడు చే అవి అంటే అవి చ సాకినేటి అవి మందులు అ అ ఇవన్నీ వాడింటారు అంటే బయట ఎండకు లే తక్కకుండా కొంచెం నీడ ప్రాంతానికి పెట్టి అవి పొలంలోనే పండించినట్టుంటాయి
అవునవును
వాటికి మందులుందుకు అన్ని వాడింటారు అవి ఎప్పుడో ప్యాక్ చేసి పెట్టింటారు
అవును ఇది ఆర్టిఫిషియల్ గా కాబట్టి అంత ఉండదు నాచురల్ గా దొరికిన దాంట్లోనే ఎక్కువ తాలూ సనతాయియ
హ్మ్మ్ ఎక్కువ కొనక్కోచ్చుకునే కన్నా వర్షాకాలంలో వె వెళ్లేస్తాయి కాబట్టి ఆ టై లో చనాా మంది పోయి తెచ్చుకుంటారు దొరుకుతాయి అనేసి చాలా మంది తెచ్చుకుొని చేసుకుని తింటారు
హ్మ్మ్ నేను మా ఊరి సైడ్ అయితే చూసినలేదు కావాలని పోయి మష్రూమ్స్ వచ్చినాయా అని తీసుకొని వచ్చే వాళ్ళు నెలలో చూసిిన లేదు ఇక్కడికి వచ్చాక కావాలని మార్నింగ్ లేస్తానే అని వాకింగ్ తర పోతారు ఆ బయట
ఆ అవును
అంత ఎతిక సార్ ఇక్కడ ఉండే వాళ్ళు మష్రూమ్స్ అవి కొంతమంది పిక్కోని వచ్చి కూడా అమ్ముతారు మార్కెట్ లో.
అవును చాలా ఎక్కువ లేస్తాయి కాబట్టి ఎక్కువ దొరికింటాయి అనేసి కాస్ట్ ఎక్. కోవ వందికి ఇక్కడంటే తక్కువగాని అక్కడ మీ సైడ్ ఎక్కువ చెప్తారు కాస్ట్
అవునవును
ఎక్కువ దొరుకుతాయా దొరికినప్పుడు ఏం చేస్తారు ఒ కేజీ ఆవే అంటే నే చేసుకుని తినగలము. అవి వానలు పడుత వానాల కాలం
అవును మేము ఒక రోజు పక్కనే సైట్ ఉందా ఖాళీ ప్లేస్ అది ఇలు కట్టినో వర్షం పడింది బాగా ఆ చెట్ల దగ్గర ఇది ఏమ అది ఏమో అంటారు గురగాకి ఏమో అంటారు. మామూలు ఫ్రై చేసుకునే ఓకే చెట్లు పడిండ పీకి వా ఉంటే మష్రూమ్స్ అన్ని లైన్ గా వచ్చేసినయి వచ్చినయి వర్షం పడే కానీ అవి చెడిపోయిన్నాయి అప్పుడు ఓకే
అంటే మీరు చూసుకోలేదు.
కోచిండేది
ఈసారి వానల్ కాల మసగదా కార్తిక వారాలం కార్తక కార్తీక మాసం వస్తుంది కదా ఆ టైమ్ లో లేస్తాయి
హ
వానల్ పడి ఉరుమి ఉరిమినాంటలికు
అవును
అంటే వాన పడాల ఊరుమూలకే అవి భూమిలో ఉండి లేసేది మామలుగాదనా వానం మా నార్మలుగా వాన పడుతే లేయవు ఉరుములు ఎక్కువ అనేది అవి భూమిలో జప్పుడుతా ఏంట
అవును అది కూడా న్యూట్రియన్స్ బాగుండే నేలలో దగ్గర దగ్గర చానా వచ్చేస్తాయి.
అవును ఇం అవి వచ్చినా కాన్న రేపు పోయి చూడు మళ్ళీ ఆనేలేస్తుంటాయి గానీ
అవునవును మేము అట్లే మాక అట్లే ఫస్ట్ రోజు చూసినమ్మా అంతే ఎదికినాం ఎక్కడ కనిపించంలేదు ఆ ఇంటి పక్కనే చెట్టు కింద వచ్చ వచ్చింది నెక్స్ట్ డే పోయి చూస్తే ఆ ఇక్కడ వచ్చినాయి
మళ్ళీ అక్కడే అక్కడే లేస్తానే ఉంటాయి మళ్ళీ యాడ సార్ లే చేసినయి కదా అని లేయవు కదా అనుకోవడానికి ఏం లేదు కడ ఇస్తా ఎర్ర మట్టిగానీ నల్ల మట్టి అ కాగాని అ లేసిన చోడనీ కూవంగ లీయడము
హుమ్
అవివి టేస్ట్ కూడా హల్త్ కూడా మంచిది
అవును చాలా మంచి దాని గురించి ఇప్పుడు సెర్చ్ చేసినను నేను ఆ మష్రూమ్స్ తింటే ఏమి యూస్ఫుల్ ఉంటుంది అని హార్ట్ హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హార్ట్
వినీకిడికి కూడా మంచిది హ అంటే కొంతమంది వినికిడి ప్రాబ్లం ఉంటాయి కదా వినపడ వినపడకపోవడము చూ అలాగా వాటికి కూడా మంచిది తిన్నారంటేనే వాళ్ళు కూడా
అవునులే
హ అది ఒచ్చదా సీజన్ ఒక భూమిలో ఉండది తర్వాత మనం కాాలంటే కొను కొతు కల్సిందే
అవునవును
హుమ్
సరే ఓకేమా
ఆ ఓకే అక్క